హలో హలో ఆ బాగున్నా మేడం మీరు బాగున్నారా? ఆ బాగున్నాను మేడం మీరు బాగున్నారా?
ఆ బాగున్నాండి అయిపోయినయి పనులు
ఏంది మేడం ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాను. చెయ్యాలి స్టార్ట్ చేయాల ఒక్కోటి మీరు మీది అయిపోయిందా స్కూల్ ఇంకా
ఆ లేదు లేదు మద్ మా అప్పుడే మధ్యాహ్నం మధ్యాహ్నం అయిపోయింది. వట్టిగానే ఊరుకనే ఉన్నా ఏ లేదండి ఇగ మా ఇష్టం. ఎప్పుడైనా రావచ్చు. వర్క్ ఉంటే తొందరగా రావచ్చు లేకుంటేనేమో ఇంకా తొందర రావచ్చు ఏం లేదు
అంటే స్కూల్ పిల్లలు పిల్లలు మేడం
అయామ్మ ఉంటది కదా అండి
ఆహ ఆమో చూసుకుంటదా
ఆ
అవునండి అదే లేకపోతే మీరు కూడా ఉండాలేమో అని
అవును
మ్మ్ అంటే మధ్యాహ్నం వరకు స్కూల మీటింగ్ కి వెళ్ళారా ఈరోజు కూడా
మీటింగ్ కి వెళ్ళినా మీటింగ్ కి వెళ్ళి వచ్చినా స్కూల్ కి వెళ్ళి కొద్దిసేపు ఉండి మీటింగ్ కు వెళ్ళినా
ఆహా మీటింగ్స్ ఎక్కువ ఉంటాయా మేడం మీకు
ఇప్పుడు ఎలక్షన్ ఎప్ ఆర్ సి నడుస్తుంది
ఏం ఎలెక్షన్
అదే అదే ఎస్ఆర్ఐ ఎలక్షన్ లో ఎస్ఆర్ఐ నడుస్తుంది ఎలక్షన్ లో మకి ఇప్పుడు వాళ్ళకి ఓటు హక్కు పది జాగాలు ఉంటా ఉంటాయి కదా ఇప్పుడు అంతగా ఒక్కసాట చేస్తానన్నట్టు
ఉహు
అది ఎస్ ఆర్ ఐ అంటారు దాన్ని ఎస్ఆర్ ఐ ఎలక్షన్ అది వర్క్ నడుస్తుంది అయితే మా
మ్మ్ హ్మ్ వాళ్ళు కూడా ఓటుకి సంబంధించే వర్క్ ఎక్కువ జరుగు
అదే అదే
మ్మ్ రెస్ట్ తీసుకుంటున్నావా
ఆహ ఏం లేదు అవును
మ్మ్ టీ తాగతర మరి ఉదయంం సాయంత్రం
తాగుతా
అలవాటే
అవును
మ్మ్ నిను అరిచి మీటింగ్ లకు పోయి కొంచెం హెడ్ అనిపిస్తాది
అవును
మీటింగ్స్ అంటే మీకు కలెక్టర్ మీటింగ్స్ ఎక్కువ ఉంటాయి
అవును కలెక్టర్ తోటి ఉంటాయి మాకు కలెక్టర్ ఎమ్మర్వొ ఆ మా లేకుంటే మాదేడబ్ల్యూ మా ఆఫీస్ తరపు నుండి ఇటు ఎలక్షన్ తరఫు ఉండట్టు రెండు ఉంటాయి ఏం కూరగాయలు చెసిండ్రు మరి ఏం కూరగాయలు చేసిండ్రు ఈ రోజు అన్న
ఈ రోజా వంకాయ కర్రి ఇది కలర్ రైస్ చేసింది ఉదయం చపాతి చేసి కలర్ రైస్ వంకాయ కర్రీ చేసిన మేడం ఇంకా మా హస్బెండ్ రాలే ఏమో తనన కొంచెం అలానే ఉండాది పుడ్ అది
ఆ
ఇంకా అది నైట్ కి ఉండాది అంటన్న
కేండ్ర
ఇంకా అంటే వేస్ట్ అయితుంది కదా అది
ఏం సంగతులు ఇంకా తిరుపతి ఎటైనా వెళ్ళన్రా లేక్కుంటే ఇంకెమన్నా యాత్రలకు వెల్లినరా.
తిరుపతి వెళ్ళలేదు ఈసారి వెళ్ళాలినుకున్నాము. ఇదిగో ఇది ప్రతిష్ట గుడి ప్రతిష్ట ఉంటే కుదరలేదు.
అవునా షిరిడి వెలింద్ర మరి. సిరిడి వెళ్ళంద్ర ఎప్పుడన్నా.
ఆ వెళ్లాము షిరిడి టూ టైమ్స్ వెళ్లము.
అవునా.
బాబు చిన్న ఉన్నప్పుడు టూ టైమ్స్ వెళ్ళాము ఇంకా తర్వాత ఇం కుధరలే వెళ్ళాలి. అనుకుంటాయి ఇంకా వీళ్ళ స్కూల్ అది ఇది అనే సరిగా ఏదో ఒకటి. ఖర్చులన అంతె.
అంతే మీకు. వేములవాడ యిట ఇవన్నీ దగ్గరేనా.
ఉహు దూరం.
దూరమైనా. ఆ కరీంనగర్.
మాకు ఆంధ్ర కదా.
ఆహా.
ఉమ్. మాకా ఆంధ్ర కాబట్టి కొంచెం. దూరమై.
అవునా.
వేములవాడ మేము ఇంకా హైదరాబాద్ అంటే కొంచెం ఫైవ్ హవర్స్ పడుతుంది.
అవునా మాకు పై హవర్స్ హైదరాబాదు పై. స్ మాకు.
హుమ్ కార్ అయితే ఫైవ్, సిక్స్ అవర్సు.
ఆ‌.
హ్మ్ చాలా హవర్స్ పడుతుంది మామూలుగా బస్సు అయితే.
ఆహా.
మీకు కూడా ఫైవ్ అవర్స్ పడుతుంద.
ఆ సిక్స్ అవర్స్ పడుతుంది మాకు సిక్స్, సెవెన్ పడుతుంది మాకు. హైదరాబాద్.
అంత దూరం ఉంటాద మీకు అక్కడికి కొంచెం. ఉమ్ మది కర్నూలు కర్నూలు దాడితే ఇంగా హైదరాబాద్ బోర్డర్.
అవునా. హ్మ్. మీది విలేజ్ లేకుంటే గ్రామ పంచాయతీలు లేవల మీక ఎట్లా.
హుమ్.
మీ ఊరు విలేజ్ లేవల లేకుంట‌. గ్రామ పంచయతీ లెవెల మున్సిపల్ గ్రామ పంచాయితేన. మున్సిపల్ కాదు.
ఆహా మున్సిపల్ పక్కనే మాకు జస్ట్ ఫైవ్. కిలోమీటర్స్ ఉంటుది జిల్లా.
అవునా ఆహ.
జిల్లా అన్నమాట.
ఆ.
ఫైవ్ కిలోమీటర్స్ అంతే. టెన్ మనిట్స్ లో వెళ్లిపోతాం. హుమ్ దగ్గరే. సొంతిళ్ల మేడం. యాక్చువల్ గా మారి తొర్రూర్ సైడ్.
ఆ.
అది ఒంగోలు ఒంగోలు మది
ఆ
అయితే మేము ఉద్దాం మా హస్బెండ్ ఇట్లా వర్క్ మీద ఇక్కడ కూర్చున్నాము ఇక్కడే సెటిల్ అయినాం
సొంతిల్లు కట్టేసుకో
ఉమ్ సొంతంగా తీసుకున్నా అక్కడ సొంతంగా ఉంది అక్కడికే వెళ్తాం అనమాట ఊర్లో కూడా అక్కడ ఉంది మా అత్తయ్య వాళ్ళు అక్కడ ఉంటారు మేమిక్కెడుంట పెద్ద ఫ్యామిలీ అంటే మా మామయ్య వాళ్ళు నలుగురు
ఆహా
ఇంకామ్ వాళ్ళ పిల్లలు వాళ్ళకి పెళ్ళిళ్ళయినా వాళ్ళ పిల్ మామయ్య పిల్లలకి అందరికి బాగా మా మా హస్బెండ్ వాళ్ళు ఇద్దరే అన్నదమ్ములు ఆడపిల్ల లేరు
ఆడపడుచలు ఉన్నారా
లేరు ఇద్దరు అబ్బాయిలే ఆ ఇద్దరు అబ్బాయిలేతే మా బా చనిపోయినాడు ఒక మా పెళ్లైన కొత్త అ చనిపోయినాడు థర్టీన్ ఇయర్స్ బ్యాక్ కొంచం ఆక్సిడెంట్ అయి
ఎట్లా
ఆక్సిడెంట్ ఆక్సిడెంట్ ఆ ఇంకా వాళ్ళ పిల్లలకు ఆ ఒక ఒక పాప ఒక బాబు పాపకు పెళ్ళ అయింది ఆ అమ్మాయికి కూడా ఒక బాబు
అవునా
కూడా డిగ్రీ అయిపోయింది ఏదో చిన్న జాబ్ చేస్తు స్తుూన్నాడు తను కూడా ఉమ్ మా పిల్లలు చిన్న పిల్లలు మా ఒకరు ఫిఫ్త్ ఒకరు సెకండ్
అవునా మరి
ఇంకేం లేదు మేడం మీకే తగ్గిందాని నాకు కొంచెం ఆ ఏదో గ్యాస్ ట్రబుల్ అన్నారు
తగ్గంది తగ్గింది ఏదన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయా పో
ఉన్నాయి గాని మాస ఒక సైడే తిరునాళ అయిపోయింది నలభై అదే ప్రతిష్ట అయిపోయింది అక్కడ నలభై రోజులు జేస్తున్నారు రేపు రమ్మన్నారు కానీ ఇంకా అక్కడ అని మా ప్రతిష్ట అయిపోయింది వేరే వాళ్ళది కూడా వెళ్ళి వెళ్ళొచ్చినం హాలిడేస్ ముందు రెండు మూడు ప్పుడు తిరిగినాం ఇంగ ఓపిక లేదు ఇప్పుడు తిరిగే ఓపిక న స్కూల్ ఓపెన్ చేశారు కదా మళ్ళ నెక్స్ట్ డే రావాలి
అవును మీకు హాలిడేస్ ఇస్తారా మరి మీ ఇట్లా పోతే
ఎ ఎట్లా
మీరు స్కూల్ నుండి ఏటైనా పోవాలంటే లీవ్ పెట్ట
ఆ ఇస్తారులి ఏంసుస్తి ఇస్తారు కట్టాయితద అం అయితే మామూలుగా మంత్లీ వన్ లీవ్ ఉంటది అంతే ఇంకా రిమైనింగ్ కట్ అవుతది శాలరీ కట్ అవుతది మనం లీవస్ పెట్కోవాలన్నా ఫైవ్ డేస్ బట్ ఊ సాలరీ కట్టైతదా ఇ అ ప్రైవేట్ స్కూల్ల అంటే ఇంగ అన్నిట్ల ఇంతే శాలరీ కట్టి ఇగ ఏమంటే మనం టూ త్రీ మంత్స్ లీవ్స్ అట్లనే కొంచెం సేవ్ చేసుకోని, ఒకటేసారి టూ త్రీ డేస్ అ కలిసొస్తదని అట్ల పె. పెట్టుకుంటే సేవ్ అయితది గాని
ఆ
ఏ మంత్ ఆ మంత్ వాడేసుకుంటే గినక మళ్ళ ఎక్స్ట్రా వా కావాలి అంటే గినక కట్ అవుతది.
అవునౌను పై శిషుమందిర్ అంతే ఉంటది నేను చేసిన గదా
ఊ టూ త్రీ మంత్స్ వి సేవ్ చేసుకున్నా అట్లా త్రీ మంత్స్ పెట్టుకోకున్నా కూడా మేడం ఒకటేసారి త్రీ డేస్ అలా అవసరం అయితే వాడుకోవచ్చు అట్లా ఆర్టిస్తది
అప్పిస్తారా నయం గద అదే బెట్ తెరుమరి
ఆ మనం ఏమన్న అవసరం ఉన్నప్పుడు వెట్టుకోవొచ్చు అనోసరంగా పెట్టుకోకుండా అవన్నీ సేవ్ చేసుకుంటే గినకా ఒకటేసారి పెట్టుకోడానికి పాజిబిలిటీ ఉంటది
అంతే అంతే
ఏం చేసారు మేడం వంట వల్ల
టమాటా పప్పు ఏసా
హూ
కొంచెం టమాటా చట్నీ గూడ ఏసిన నోరు మంచి లేదు జరం ఒస్తుందని
అయ్యో జ్వరం ఒస్సుందా ఊహు ఇఎ సీజన్ మారింది కాబట్టి జలుబు ఇవన్నీ అటాక్ అ మళి ఎవరైనా మీ వదిన వాళ్ళు ఎవరైనా హే
ఏ చెయ్యొచ్చు గానీ పాపం వాళ్ళది వాళ్ళకే ఎవరిది వాళ్ళకే ఉన్ టది గదా హడావుడి వాళ్ళు బయట పనిక్ వొయ్యే వాళ్ళు వాళ్ళ దగ్గరి పో లేట్ అయితది ఇంత మనదేదో మనం చేసుకుంటే గద, ఆ అమ్మాయ్ హాస్టల్ లో వర్క్ జేస్తది. ఆ అయితే ఇగ మళ్ళ హడవుడి పాపలు ఆ స్కూలుక్ వో తరు ఏసింత వండుకోవడం మరి ఏం పెద్ద కష్టమేం గాదు గదా
అంతేలే మనకొక్కరికే గద ఇద్దరు ముగ్గురి పేతే కష్టం గాని సరేలేండి మేడం డిస్టర్బ్ చేసినందుక్ సారి పడకోండి పడుకొ కోండి మళ రెస్ట్ తీసుకోండి ఆ బాయ్ మేడం
ఓకె బాయ్